అట్లాన్నా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ
ఆ ఏం చేస్తున్నారా అండి
ఏం లేదండి ఖాళీని ఇప్పుడే వచ్చి బయటికి వెళ్ళొచ్చామండి
అవునా బయటికి ఎండకి ఎందుకండి మంచిది కాదండి ఎండకి వెళ్తే
అదే చూడాలి గాని కుదరలేదు నిన్న రిజల్ట్ అయిందిగా
అవునా
హ సో ఈ రోజు అలా బయటికి వెళ్ళా ఏ అంటున్నా ఇప్పుడు ఒస పోయిన తర్వాత సింగూ డ్యామ్ అన్నా వెళ్లేేస్తే మైండ్ రిలీఫ్ అయిపోతుంది గా అవును అవునులేండి రిలీ ఫ అయితే అ తిన్నారా అండి మరి ఆ తిన్నమ్మండి మీరు తిన్నారా
తినలేదండి
ఎందుకండి ఇంత ఇంత లేట్ అయితేంది తినలేదు అంటే ఈరోజు ఉపవాసం మ్ హూ మరి పరీక్షలు మ్ ఏమంటరు ఎప్పుడుందండి మరి మీకు ట్వంటీ ఫిఫ్త్ అ ట్వంటీ సిక్స్ తా మాకు ఆ మాకు ఇరవై ఆరో తారీఖు ఒక పరీక్ష ఉంది దానికి చదువుకుంటున్నం అన్నమాట ఎలా ఆ చ అంటే యూ ట్యూబ్ లో చూసుకొని చదువుతున్నాము ఇంకా వేరే వాళ్లు ఏమో క్లాసులు చెప్పినాయి ఉంటే చూస్తున్నా మ్ హూ ఎక్కడి దాకా వచ్చింది మరి ప్రిపరేషన్ ఆ అది ఎగ్జామ్ అయిపోయినాంక కూడా అయిపోదు ప్రిపరేషన్ అవునా అండి అదే మీరు చదువుకుంటున్నారా అండి ఏ లేదండి ఏ నేను బుక్కే ముడతలేను కూర్చోవాలి అనుకుంటున్నాం కాని అది అయితలేదు చదువుకోండి మంచిగా ఉద్యోగం వస్తది కదా ట్రై చేయాలా కూర్చోవాలి ఇగ మ్ మ్ మ్ అదే కూర్చోవాలి అండి చదవాలి ఆ చదవండి చదువు చదువుకుంటే మంచిదే కదండి అదే చదవాలి ఏం కాలేదు రేపటి నుంచి కూర్చోవాలి కనీసం
మ్
మ్ మ్ చెప్పండి ఇంకా ఇం ఇంకేంటి విశేషాలు మీ ఇంట్లో అందరు బావున్నారా మ్ బాగున్నార అండి
హ్మ్
హ్మ్ మ్ అవునండి మేము తిరుపతి పోదాం అనుకుంటున్నం మీకు ఎట్లా బుక్ చేయాలో తెలుసా ఏ లేదండి మా వోళ్లు కూడా వెనస్డే తిరుపతి వెళ్తున్నారు ఫ్యామిలీ అవునా అండి తిరుపతి చాలా పవిత్రమయిందంట నాకిష్ట ఉమ్ ఉహు వెళ్దాం అనుకుంటున్నారు చూడాలి ఇప్పుడు ఆళ్లు ఏమంటారో ఇగ మీరు కూడా వెళ్ళండి చాలా మంచిది వెళ్ళాలి మీరు అనుకున్నాయి జరుగుతాయి అంటా ఇంతవరకు ఏం జరగలేదులే అండి అనుకున్నాయి ఎంది అ ఇంతవరకు జీవితంలో ఏం జరగలేదండి అనుకున్నవి అంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు అనుకోండి వస్తదేమో వస్తే వెళ్దాంలేండి వెళ్ళాలి మ్ హ్మ్ అదే చూడాలి మరి మధ్యాహ్నం స్పెషల్ ఏందండి మరి ఈరోజు మా ఇంట్లో టమాటా పప్పు అహా అదే మా ఇన్ స్పెషల్ అన్నమాట మ్ హూ మీరేం చేసుకున్నారు అండి మరి ఏం లేదండి మనుస్ తందా బాలేదా సింగూరు అన్న పోయి వస్తే సింగూరు అన్న అవునా పండన్న అట్లా ఒక ట్రిప్ వేసేస్తే సింగూరు అంటే ఏంటింది అండి అదొక డ్యాం అండి
అవునా అక్కడ ప్రశాంతంగా ఉంటదా
టదా ప్రశాంతత ఏం ఉండదు కానీ నీళ్లని చూస్తే కొంచెం మనశ్శాంతి ఉంటది అహా అయితే మీరు ఎక్కడైనా చెరువు దగ్గరికి ఎళ్ళండి అదే అదే ప్రశాం తత కోసం వెళ్లాలి ఇంత తెలిసింది అది మీకు నడుచు కుంటు వెళ్ళచ్చ ఏ లేదండి ఈ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఏమో
ఆ ము ముప్పై కిలోమీటర్లా అండి మరి బస్సులు ఉంటాయా అండి మీకు అక్కడ
ఏ లేదండి జూనియర్ వెహికల్ తీసుకొని వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నా ఉ బండి మీద యెల్లెసి ఇందాకనే డాడీ వాళ్ళు హంటైనం ఉ నానకు రిజల్ట్ నాన్న గారు ఫోన్ చేసి ఇది నాలుగు అటెంప్ట్ కూడా పాస్ కాలేదు ఏంది అది ఇది అనుండే అవునా దానికి మీరు బాధ వడుతున్నరా ఇ అట్లాని ఏం లేదు
బాధవడకండి ఇంకొకసారి మంచిగాస్తది అం
అంత భాగవంతుడు మీద భారం ఏషెయండి అదే అదే అంత ఒ ఒకే అని ఏమంటారు అని ఇది మనతో పాటు ఉంటారు కొందరు వాళ్ళు చదువుతారు అంటే చదవలే అని చెప్తారు వస్తాయి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్కులు వస్తాయి వందకి అవునండి మా నాకు కూడా ఒక స్నేహితుడు ఉంటాడు అయన చదవలే చదవలే అంటాడు అన్ని పాస్ల అయిండు పాస్ అయితారు అది మామూలు ఉండది కానీ కొందరిది రాదు ఎగ్జామ్ రాసి రాంగానే తెలిసిపోతది అరే ఇంత ఇట్లా రాసినాము ఇట్ ఇట్లా ఉంటది అని ఒక ఐడియా ఉంటది ఇగా అట్లా బైమిస్టేక్ ల ఏళ్తే అదో అది ఇగ సడన్ సప్రైజ్ లాగా ఉంటది కానీ ఇళ్ళూ ఫస్ట్ నుంచి ఏం చదవలేదు నాకు రాదు అని చదవలే అంటారు అన్ని చదువుతారు అన్ని చదిని ఏ పోయి రాశేస్ వచ్చలు లాస్ట్ క చూస్తే ఐదు మార్కులు ఇరవై నాలుగు మార్కులు మామల్లేదు
మన దగ్గ మన దగ్గరనే ఉంటు
మన దగ్గరనే ఉంటారంండి వాళ్ళు ఏం చెప్పరు చదువుకొని అదే తెలుసు ఇప్పుడు అర్థమయింది కదండి మీరు కూడా చదువుకోండి వాళ్ళకి చెప్పకుండా పొద్న్న చ మ మంచిదేర్ం బయ నేను బాక్స్ రూమ్ లో పెట్టుకొని రూమ్ లోనే ఉంటానండి ఇ ఆ అయితే మీరు పొద్దున్నే లేచి చదువుకోండి ఇంకా చాలా మంచిదింట చూడాలండి అది ఇక ఇట్లా ఉంటే అంటే కష్టం లేండి అర్థతుంది ప్ం వెళ్ళానుండి గోవాకి వెళ్ళాను అవునా అండి పాండిచ్చేరి బాగుంటదండి నేను కూడా ఒకసారి వెళ్ళిన హ బాగుంటాయి అవి ఆ చెన్నైలో ట్రైన్ దిగి ఎలినా వెళ్ళింది ప్రతిసారి వెళ్తుండేయం అండి ఎటెక్ వచ్చినప్పటి నుంచి ఎటెక్ లో కూడా ఫస్ట్ ఇయర్ లో వెళ్ళాను ఎక్ సెకండ్ ఇయర్లా అవునా అండి త్రీ ఇయర్స్ ఎల మీరు ఇప్పుడు ఎటెక్ చదువుతున్నారా మూడు సంవత్సరాలు వెళ్ళినానండి దాని తర్వాతనేమో ఇక వెళ్ళలేదు అండి ఇక వెళ్ళే ఛాన్స్ లేదు బడ్జెట్ లేదు నను ఒక్కసారే వెళ్ళిన అండి మా ఇంట్లో వాళ్ళ ప ఫ్యామిలీతో వెళ్లరా అండి
కాదు కాదు స్నేహితులు
స్నేహితులు స్నేహితులుతోనే ఎారా స్నేహితులతో పోతేనే కొంచెం మంచిగా ఉంటాదండి అది బానే వెళ్ళాము ఎంజాయ్ చేసాము మ రజులుండిరు ఓ టూ వీక్స్ అండి రెండు వారాలు పోయినా మండి రెండు వారాలా అండి పైసలు ఎక్కువ అయితాయి కదా అంటే అప్పుడు ముందే అండి మాములు కాడు గిక్తుండే ఏమున్నా గాని క్రెడిట్ కార్డు గీక్కుతుండే వాళ్ళే చూసుకుతుండె కానీ క్రెడిట్ కార్డు చాలా ప్రమాదకర మండి వాళ్ళకి యూస్ చేస్తారండి జాబ్లు ఉన్నాయి వాళ్ళకి ఆ జా అంటే ఉద్యోగం ఉంటే ఏం కాదండి ఉద్యోగం లేకపోతే ప్రాబ్లం అదే అదే అండి వాళ్ళకి జీతాల అండి ఇ వాళ్ళకి హాలిడేస్ ఉండే అదే పోదామంటే పోదామనండి సో అట్లా మాకుడు స్నేహితులు ఏమంటారు వాళ్ళ కార్డుల తోటే తీసిరు ఇంకా తర్వాత మేమే ఇచ్చినాం ఎవరికి వాళ్ళ నే ఇచ్చానండి మం మంగా అయిపోయి ఒక్కొక్కరికి ఒక ఆ డెబ్బై వేలు తొంభై వేలు అయినాయి నేను ఇరవై వేలో పది వేలు ఇచ్చినాండి అవునా అవి కూడా అంటే నేనన్న ఖర్చు పెట్టాను కదా అక్కడ అవే ఇచ్చాను ఆ ఖర్చు నేను కూడా ఖర్చు అసలు తెలుసా అండి ఇరవై ఆరు మంది పోయినాము నాలుగు ఇరవై వేలు అయినాయి ఈ ట్రిప్కి ఆ మేము వెహికల్ వెళ్ళామండి కారు సపరేట్ తీసుకొని మేమేమో ట్రైన్ కి వెళ్ళినాము రావడం పోవడం రిజర్వేషన్ చేసుకొని య్యో ఇద్ద ముగ్గురు డ్రైవర్లు ఉండేయండి నే నాకు డ్రైవింగ్ రాదు ఆస్తాది గానీ కాకపోతే నడపను ఎందుకంటే మన వెహికల్ కాకుంటే నడిపితే ఆక్సిడెంట్ అయితే మలా నెత్తి నొప్పి హలో అవునండి లేనిపోని ప్రేమ ప్రమాదాలు తెచ్చుకోవద్దు అదే అదే అదే సో అట్లా అని చెప్పి వెళ్ళలేదు బానేయండి ట్రిప్ అయితే అండి బాగుండే అ నాకు ఇప్పుడు మీరు ట్రిప్ అనంగానే నాకు మా అన్ని రోజులు గుర్తొస్తున్నాయి ఉమ్ ఆ రోజు ఏం జరిగింది అక్కడ ఏం మావొళ్ళు ఎలా ఉందని మ్ ఆగస్టు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ కి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎస్తున్నారండి దానికన్నా అవునా పోవాలంటే ఏదో ఒకటి ఉంటే పోవచ్చు ఆ ఉద్యోగం తెచ్చుకోండి మరి చూడాలండి దాని గురించే ఎదిమేదేం అది ఇది పట్టుకోకుండా మీకు తొందరగా అ ఇష్టం లేని జీతం చేయాలండి చెప్పండి ఇష్టం లేని జీతం చెయాలండి ఇగా చెప్పదు కదాండి యానిమే అంటే ఇష్టం కదండి దాన్ని వదులుకొని ఏదొ ఒకటి చూసుకోవాలండి మీకు యానిమేల్ అంటే ఇష్టం అండి ఆ యానిమే అంటే ఇష్టమ అండి యానేమి అంటే ఏంటిదండి అంటే అదొక ఇప్పుడు మనం సినిమాలు చూస్తాం కదండి ఆ సినిమాలానే ఉంటాయి కాకపోతే అర్ధం అనేది కొంచెం ఏమంటారు లోపల లోపల డీప్ గా ఉంటదండి అవునా మేము ఎప్పుడు చూడలే అనిమేలు ఉమ్ హా సో దాని తయారు చేద్దాం అట్లా అనుకున్నాం గాని ఇగా లైఫ్ ఒక విధంగా పోతుంది ఇష్టం లేని జీతం చేయాలి ఇగా ఏం చేస్తాం చూడాలి ఏం బాధపడకండి మీకు అనిమీలోనే మంచి జా ఉద్యోగం వస్తుంది అనుకుంటు చూడాలండి ఇవన్నీ యూనిక్ చానా బాగుంది తెలుసా వినణకి చాలా బాగుంటాయి మగధీర సినిమాల్లో ఒకటి ఉంటారు కదండి బ్రహ్మానంద అని చెప్తాడు అరే వినని చా ఎమ్ డైలాగే వీనన్నీ కి చాల బాగుంది అని ఆ హీరో వచ్చిన తర్వాత ఒకటి అంటారు కదండి ఓ అంటే అంటే అంటే అన్నాడు గాని బాగుంది కదా ఊహ ఎంత బాగుంది అన్నట్టు ఉంటాయి గదా అట్లా ఈ వెన్నికి చాలా బాగుంది విననికే బాగుంది అంటే మీరు ఒకవేళ ఉద్యోగం వస్తే మీరు ఎంత ఆనంద పడతరో నాకు అర్ధం అయితుంది అదే లేని అని విన్ననికి చాలా బాగుంది ఆ ఉద్యోగం గూడా వస్తదిలేండి చూడాలండి అన్ని చెడు రోజులు ఏమి గావు మంచి రోజులు కూడా వస్తాయి ఏమండి ఇంతవరకు ఒకటి కూడా అచ్చిపోలేదు కనీసం గిఫ్ట్ గూడా ఇయ్యలేదు అట్లాంటివి వస్తేలేండి బాధపడకండి
మీ రాత లో గూడా రాసి
లో కూడా రాసే ఉంటాడు కదా దేవుడు ఏమండి ఇంతవరకు కనిపియలేదు మరి
ఇప్పుడు
ఇప్పుడు కనిపిస్తాయిలేండి ఇప్పుడు నాతో మాట్లాడిర్గా చూద్దంలేండి కనిపిస్తే బాగుంటా నేను అది అంటున్నాను గదా తదాస్తు దేవత తదాస్తు అని కోరుకుంటది చూడాలండి అట్లా ఉన్నా గాని బాగుంటది
సరే అండి మరి
సారే అండి మరి ఓక అండి మరి